అ చెప్పు రా హి
సిస్టర్
ఆ ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా
ఉమ్ బాగున్నా ఏం చేస్తుండ్ల
ఏం లేదు ఇప్పుడే వంట చేస్తున్న
అవునా ఎంటి స్పెషల్ ఏంటి కర్రి డిన్నర్ కి
ఇప్పుడు చిక్కుడుకాయ వండుతున్నా
అవునా
నువ్వేం చేస్తున్నావ్
ఏముంది సిస్టర్ ఏం లేదు
అవునా వంట అయిపోయి రా చేయాల అ
అయిపోయింది
ఏం చేసిల్లు
ఇప్పుడంటే ఏం లేదు సిస్టర్ మార్నింగ్ వండిందే ఉంది
అవునా
ఉం ఏం సిస్టర్
ఆ న అంటున్న
ఉం తిన్లే ఇంకా ఎయిట్ వరకు తింటం
అవునా
మ్
ఇంకా మరి ఇప్పుడే చేస్తున్నా ఇప్పుడే ఏస్తున్నా
అవునా
ఆ ఆ కర్రీ వండేసినా రైస్ పెట్టినా ఎయిట్ వరకు తింటం మేము గూడా ఉ
కుక్కర్ ఆ గ్యాస్ ఆ సిస్టర్
మ్ గ్యాస్ మీదనే ఒండుతా కుక్కర్ మీద వండను కుక్కర్ లో
మ్ న ఈ రోజులల్ల అన్నీ అందరు ఎలక్ట్రానిక్ ఏ యూజ్ జేత్తాల్లు కదా
ఆ అవును కానీ కుక్కర్ లో తింటేే ఫుడ్ హెల్త్ కి మంచిది కాదు కదా హెల్తీ కాదు కదా హెల్త్ కి హమ్ అంతే గ్యాస్ ఎంజాయ్ చేస్తాం
మ్ అయినా గ్యాస్ కూడా మంచిది కాదు కానీ ఇంకా తప్పదు
మ్
హ్మ్
ఇంకా మరి మీరేం చేస్తున్నారు
ఏం ఉంది సిస్టర్ టమాటా
అవునా నువ్వే ఇష్టవా
ఆహా లేదు సిస్టర్
ఆహా ఇంకా మరి ఏం చేస్తారు
ఏం లేదు సిస్టర్ ఇంటి దగ్గరే
అలో
మీరు?
అలో
సిగ్నల్ లేదా సిస్టర్
ఆ చెప్పండి ఇప్పుడు
అదే ఏం ఉంది ఏం లేదు అంటున్నా సి సి లేదు లేదు వినబడట్లే మీ మాటలు
ఇ
ఇంకా
కా చెప్పాలి మీరే
ఏముంది సిస్టర్ మాది డైలీ రోటీన్ ఇంకా తినడం నార్మల్గా ఉండడం ఫోన్ చూడ్డం అంతే హ్
మన ఉగాది ఉండే కదా ఏమన్నా స్పెషల్ ఉందా
ఉగాది స్పెషల్ అం టే ఇంకా ఏముంటది సిస్టర్ ఇంగ నార్మల్గా పచ్చడి చేసుకోవడం. ఆ బక్ష ల్ ఉంటాయి ఇగ అవి చేస్త ఇప్పుడు ఆ చేయచ్చు సిస్టర్ ఉంటే చేత్తరా
ఆ చేస్తా చేయచ్చు
అవునా
ఉమ్ హ్ హ్ ఇంకా ఆ రోజు ఏమన్న స్పెషలా
ఏముంటది. సిస్టర్ అంటే కొంతమంది అప్పాలు చేసుకునే వాళ్ళు
హు ఇక నాన్ వెజ్ గిట్ల ఏమన్న తెచ్చుకో
ఆ తెచ్చు కుంటరు ఉ మీరు భక్షలు ఎట్లా చేస్తారు సిస్టర్ ర్ బెల్లంతోన, చెక్కరతోనా
బెల్లం తోటే చేస్తా నేను చక్కెర అంతా టేస్ట్ అనిపియ్యది బెల్లం అయితే సూ
హ్ హు అంటే కొంతమంది చెప్పి ప్పిళ్ళు చక్కెరతో కూడా చేస్తారంట అని
ఆ అవును ఇగ ఎవలి ఇస్ ష్టం వాళ్ళది నచ్చినట్లు చేసుకుంటారు.
ఆ
మీరెల చేస్తరు
మేము బెల్లంతోనే చేస్తము
బెల్లంతోనే
ఉమ్ అంటే పొంగడాల టైప్ చేస్తార మీరు నార్మల్గా చపాతి తో అట్ల జేత్తర
నేను ఆ ఇట్ల ముద్దలాగా చేసి అంటే చపాతి ఏశి అందులో ఆ.. ప్లీజ్ శనిగ పిండి ఉన్న బెల్లం గల్పింది నీ సీది వెట్టేది దాన్ని ఫోల్డ్ జేసి డిఫ్రై జేస్త టం కొంతమంది పెనం లో ఆయిల్ పోసు కారు అటు ఇటు కాలుస్తారు
ఆ అవునంట
ఊ
కాని అట్ల కాలిస్తే బెల్లం మొత్తం మెల్ట్ అయిపోద్ది అందులో
ఉ.. ఉ ఏము అట్ల కాదు బానే ఉంటది
అ.. అవునా
అవు
ఇంకా సిస్ట మీ స్టడీ అయిపోయిందా మొత్తం హు.. హు.. మీ స్టడీ అయిపోయిందా అ..
ఇంకా మీది
ఆ కంప్యూటర్ అయ్యింది సిస్టర్ ఉహ
ఇంకా మరే
గ్రూప్స్ ఏమ గ్రూప్స్ కట్లా ఏమన్నా ప్రిపేర్ అయితారా జాబ్స్కి
ఆ ఇంతకు ముందు వడ్డప్పు రాసాగానీ ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ
అవునా ఎందుకు
ఆ
ఎందుకు ఎందుకో అంటున్నా
ఎక ఇప్పుటి అంత ఇంట్రెస్ట్ లేదు చదివే అంత
అవునా
ఉ ఇక అప్లై చేస్తా వేరే మడు కో ఇట్లా పడితే నార్మల్గా ప్రిపేర్ అయిత తనీ డైలీ జాబ్ అంటా ఇకర
అవునా అంటే స్టేట్ లెవెల్ లోనా సెంట్రల్ లెవెల్ లోన
సెంట్రల్ వైస్ సెంట్రల్ లవెల్లో ఉద్యోగాలు ట్రై చేస్తా ఆ రాపీ ఇట్లో పెట్టేప్పుడు హ ప్రిపేర్ అవుతాను కొంచెం
రీసెంట్ గా పడ్డాయి కదా లాస్ట్ అప్లై చేసిలా మరి
రీసెంట్ గా పడ్డాయి అప్లై చేసినం
ఆ ఇంకా సిస్టర్ ఆ నేను కూడా ప్రిపేర్ అవు తా ఉంటా
అవునా
ఆ కానీ ఎంత రాసిన లక్కు ఉండాలి కదా సిస్టర్ రావాలంటే
ఆ అవును కొంచెం మనం కష్టపడాలి కొంచెం కలిసే లక్ ఉండాలి
అవును
ఉ
కలసి రాకపోతే కష్టమే ఇంకెంత అయినా
ఉ అవును
ఇంకా అదేందో కొంతమందికి అయితే అసలు చదకపోయినా ఏదో అట్లా ఆటెంట్ చే సొద్దామ అని అనుకున్నళ్ళు
ఆ ఇగ తక్కువ కొంచం చదివిన వాళ్ళకి వస్తాయి ఎవరికో ఒకరికి అట్లా
ఆ వస్తది లక్కులో
ఊ అదేంటో పర్సంటేజ్ మాత్రం కష్టపడి చదివిన వాళ్ళకి వస్తుంది చాలు
ఆ పర్సెంటేజ్ అవును కానీ ఎంత కష్టపడి చదివినా కూడా ఈ ఈ ఇంగా అనుకున్న జాబులు రావాలంటే కష్టమండి ఈ రోజు వల్లా
ఈ అవును
కానీ ఏ స్టడీకి అ అలాంటి జాబ్స్ అట్లా పెడితే బాగుండు ఇప్పుడు ఒకటి చదివిన వాళ్ళకి అం అన్ని అడిగేసరికి అట్లా కూడా కొంచెం
ఇం ఆ
అది నేర్చుకోవాల్సి వస్తుంది ఇది నేర్చుకోవాల్సి వస్తాంది ఎంతయినా చిన్నప్పటి నుండి చదివింది మధ్యలో వేరే రావాలంటే ఇంకా కొంచెం టైం పడుతుంది కదా
ఆ అవును టైం పడతది
మళ్ళీ ఈ లోపే ఎగ్జామ్స్ వస్తాయి ఇగా అయిపోయిన తర్వాత గెటిన్ అయ్యే వాళ్ళు అవుతారు గెటిన్ కాకపోతే ఇంకా మళ్ళా నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాలే అది అది వచ్చేసరికి మళ్ళా ఏజ్ ఏజ్ దగ్గర పడుతుది అప్పటికి ఇంట్రెస్ట్ పోద్ది ఊ
ఈ ఒక్క జాబ్ రావాలంటే ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ కష్టపడితే
అయినా చాలా మందికి రావట్లేదు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కష్టపడ్డా కూడా రాదు
అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా యూత్ దాని వల్ల మళ్ళ జాబులు కూడా కొంచెం తక్కువే
మళ్ళా నోటిఫికేషన్స్ ఎక్కువ పెట్టలేదు కాదా
ఆ అవును ఎప్పుడు ఒకసారి ఇస్తున్నారు దానివల్ల ఈ నిరుద్యోగుత ఎక్కువ అవుంది
అవును ప్రైవేట్ చెప్పురందే అంటే అది ఎప్పుడూ ఎట్లా ఏది తెలువట్లేదు ప్రైవేట్ లో
తక్కువ దొరికిన శాలరీలు తక్కువ ప్రెజర్ ఎక్కువ ఉంటుంది
ప్రెజరింగ్ అవును మళ్ళా టైమింగ్స్ దీనికి దానికి టూ అవర్స్ ఎక్కువ ఉండడము ఓవర్ టైమ్ చేయడము ఇంకా సగం టైం ఆ తేవద్దు అస్సలు ఇగా ఫ్యామిలీద ఉ ఉండదు
ప్రైవేటీ అంటే ఎంతైనా ప్రెజర్ ఎక్కువ ఉంటారు టార్చర్ ఇ కష్టపడాలి ఇ తప్పదు
ఎ టైన్ ఇంకా జాబ్స్ గురించి ఆలోచించుకోండి ఇక టెన్షన్ ఉంటది
ఆది గవర్నమెంట్ జాబ్ కావాలంటే ప్రిపేర్ అవ్వాలి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కాద
అవును అంటే టూ ఇయర్స్ అట్లా ప్రిపేర్ అయి వస్తే వస్తుది అంటే ప్రిపేర్ అవ్వచ్చు ఖచ్చితంగా ఖచితంగా వస్తుంది జాబ్ అంటే ప్రిపేర్ అవ్వచ్చు అప్పటికిీ డౌటే అంటే రాకపోతే ఇంకా టూ ఇయర్స్ వేస్ట్ అయిపోద్ది ఇంకా ఫ్యామిలీలో ఎంతైనా ప్రెజర్ ఉంట అది
ఆ సరే ఓకే అరే మర
ఓకే ఓకే